హలో! హలో! హలో ఇనిపిస్తాలేదాండీ. హలో! హలో! హలో, హలోండి
ఎప్పుడు?
హలో!
హలో అండి ఏమైంది వాయిస్ వస్తలేదు అప్పనుంచి
లేదండి నేను అప్పనుంచి మీకు చెప్తున్నా వినపస్తలేద మీకు
ఏం చేస్తలేదు నేను గుడా అప్పటి నుంచి హలో హలో చెప్తున్నా ఏం వాయిస్ ఓస్తలేదు
ఆ అవునండి మా దగ్గర వె వెదర్ మంచిగా లేదు అందుకే అనుకుంట
అవును మరి ఏమైంది మీరు తిన్నరా
లేదండి తినలేదు ఇంకా మీరు తిన్నారా
ఏ లేదండి నేన్ తిన్లె ఇంకా తర్వాత తింట ఆకలై తుంది బాగా ఎందుకో
ఆ లేదు నేను అప్పుడు త్రీ ఓ క్లాక్ కి అది ఏమంటారు జ్యూస్ తా గిన వొకటి ఆ అప్ అప్ప నుంచి ఇగ ఆకలైతలెది ఇంటికి కూడ పోయినా కానీ అది ఎన్నం చూస్తే ఎట్లానో అయితుందని ఇంక తిన్లేదు తింటా నైన్ ఓ క్లాక్ వర
నేను కూడ తింటా కొంచమైనా తిన్న తర్వాత కొంచెం రెస్ట్ తీసుకోవాలి
ఊ హు
ఏదో దయమ్మువి ఉన్నయ్ ధీ చూసి పెట్టిన నేను బాగుంన్నది దయ్యం మూవీస్ చూద్దామని అనుకుంటున్నా
అవును నేను కుడా చూద్దాం అని అనుకుంటున్న హారర్ మూవీస్ కానీ అది మనం అనుకుంటాం కానీ అది చూసే వరకు అమ్మా ఇదేంది భయం ఇదేంది అట్ల భయమే అయితది మీ దగ్గర నుంచి బ్యాక్గ్రౌండ్ సౌండ్ వస్తుందండి
అవునా
ఊ
ఆ అది కాలోచ్చిందండి అయితే అదే వినిపించింది కావచ్చు
ఉ హు
వర్షం వర్షాకాలం ఎప్ ఎప్పుడు స్టార్ట్ అయితదో ఏమో అండి ఎంత ఎండ కొడుతుంది తెలుసా
అవునండి ఇప్పుడు ఎట్లా ఉన్నది అని అంటే త్రీ ఇన్ వన్స్ ఒక్కటే దాంట్లో ఉంటది వన్ డే లో త్రీ సీజన్స్
ఏమి ఇంకా మీ సీజన్స్ గురించి తెలుసా
సీజన్ గురించి అవును తెలుసు త్రీ సీజన్స్ తెలుసు ఇంకా ఒకటి ఆటం స్ప్రింగ్ అని జనవరి ఇట్ల వస్తది కదా అది తెల్సు
ఇగ మేన్ సీజన్స్ ఇప్పుడు వర్ష కాలంలో ఏ ఫ్రూట్స్ దొరుకుతాయండి ఎక్కువ
ఇప్పుడు చూడు జామున్ జామున్ దొరుకుతాయండి బాగా ఆ మీరు తిన్నరా జామున్ అ ప
బ టది
మీరు తిన్నరా అల్లరి నేరేడి
అవును తిన్నా అండి ఉప్పు ఏసుకొని తినాలి ఇంకా మంచి
లేదండి నేను ఇంకా తి అంటే తిన్నా కానీ ఇప్పుడు ఈ సీజన్లో తినలే దు తినాలి ఎప్పుడైనా మీరు ఇది లీచి ఎప్పుడైనా ట్రై చేసారండి
ఏ లేదండి ఓన్లీ విన్న మంచిగుంటదట
లేదండి మొత్తం స్మెల్ వస్తది తెలుసా దాంట్లో
ఏమో వాలీస్
ఆ అవునండి బాగా అట్లా ఎట్లానో స్మెల్ అస్తది అదింటేనే ఎట్లా నో అయితది
అవునా నాకేం నేను తినలే ఇప్పుడు వరకి నేనుకూడ అసువంటి పండు
ఆహా ఇక్కడ మాస్ సైడూ మేము ఒక ఊర్లో ఉండే అప్పుడు మంట సీజన్స్ ఈ సీజన్ లోనే అస్ తుండే అనుకుంట బాగా తింటుండే అంటే నేను తిన మ తమ్ముడు వాళ్ళు ఫ్రెండ్స్ మా అంటే ఫ్యామిలీ వాళ్ళు బా తింటారు ఆ స్మెల్ తోనే ఎట్లనో అయిపోతది తెలుసా అండి
ఆ అవునండి బాగిష్టం కానీ ఎక్కువ తినం మేము ఇగ వింటర్ లో తి గనీ ఎందుకో నేను తింటూ కూడా ఎక్కువ తిన్నా తినలే అని అనిపిస్తంది తొందర
అవును అవును ఇంకా మా సైడ్ అయితే అట్లా బ్యాగ్ లో పెట్టి
ఆ
బ్యాగ్లో అంటే ఒక థైలాని అంట రు కదా సంచి హ ఆ సంచిలో మొత్తం ఏసి టూ థౌజండ్ కి త్రీ థౌజండ్ కి అట్లా అమ్ము తెలుసా అండి నేనూ ని ఆ యూట్యూబ్ లో ఒక బ్లాగ్ చూసిన ఇప్పుడు వరకయితే అవి ఉండే కదా అండి సితాఫలాలు అచ్చ చెట్టు కైతే ఎన్ని ఉన్నాయి తెలుసా అండి
అదే
అట్ల హైబ్రిడ్ చెట్టు ఉంటది దయ్యం చెట్టు ఎట్ల ఉంటందా అండి మీరు గూడ అలానే అనకపోయారు
అరే సీజన్ లేదు మరి అది ఎట్లా అయితది మీరే చెప్పండి గదా
లేదండి అట్ల అయితేనే ఉంటడి తెల్సా అంటే ఇప్పుడు మన దేశం ఎట్ల అయిపోతుంది జనరేషన్ మారు తుంది కదా అన్ని హైబ్రిడే అస్తయి ఇగ
అవును
ఊ ఇప్పుడు రోబోట్స్ వస్తున్నాయి వాళ్లే బేబీని క్యారీ చేసి మొత్తం డిఫరెంట్ అయిపోతున్నాయి తెలుసా అండి ఎట్లా ఎట్లనో అయిపోతు ఉంది ఇగా హ్యాపీనెస్ అనేది ముందర ఉండనే ఉండది
సో ఇప్పుడు లైఫ్ అంటే మొత్తం బోరింగ్ గా ఉంటుంది కదా
అవునండి బోరింగ్ అస లు మంచి మనుషులుగా ఉండనే ఉండరు మన దగ్గర ఎప్పుడైన ఎవరైన మనల్ని హార్ట్ చేసి ఉంటారూ మనం ఎంత మంచిగా చూసుకున్న అళ్ళ నాన అందరు హటది దిస్తడు తెల్సా
అదే నేను చిన్నగా ఉన్నప్పుడు ఎట్లా ఆడుకుంటుండే ఎంత హ్యాపీ ఉంటుండే తెలుసా ఇంకా నేను హాస్టల్లో చదివిన గదా నాకు హాస్టల్ లైఫ్ ఏ నచ్చుతది ఎంత ఇప్పుడు గుర్తు చేసుకుంటే అదే ఆ లైఫే మంచిగా ఉండేది పేరెంట్స్ తోటి దూరం ఉండే కానీ అక్కడ మంచి గుండే అని అనిపిస్తది తెలుసా
అవునండి నేను కూడా హాస్టల్ లో ఉండేది తెలుసా అసలు నాది అంటే లాస్ట్ ఇయరే అయిపోయింది ఆ ఇప్పుడు అయి
ఆ
హాస్టల్ల్లో ఉంటే కదా అంటే మా మమ్మీ వాళ్ళకి దూరంగా ఇట్లా ఇట్లా ఉంచుతారు కానీ ఫుడ్ అయితే మొత్తం ఎట్లానే ఉంటుండే తెలుసా అండి
అవునా నా కేమో ఫుడ్ ఇగా నేను తినడానికి పోలే కదా చదవడానికి పోయినా అని ఫుడ్ కేక్ నోర్ చేససన్నా
అవును మేం కూడా అంటే మొత్తం ఎవరు కూడా తినద లెక్క ఉండ నిలహార దీక్ష అయితే చేయరు కదా నేను చదువుతున్నా అని
అదే మరి మేము టీచర్స్ కు చెప్తూ కూడా మీరు తినడానికి చిన్న అని అంటారు అది ఎందుకు మాకు
ఆహా మేము ఇప్పుడు కూడా కంప్లైంట్ చేయాలే ఒకసారి మా హాస్టలో ఏం చేసారండి అది బెండకాయ పుల్స్ అంతే కదా అండి ఆ బెండకాయ పులుసులో బెల్లం వేసిర్రు తెలుసా
అవునా
అది ఒకసారి మీరు ఊ ఊహించండి ఎట్లున్నదో టేస్టే అసలు
వేస్తరండి మీకు తెలియదు కావచ్చు వేస్తారు
హ అది ఎట్లా తింటారో వాళ్ళకే తెలుసు అమ్మో ఆ బెల్లం వేసి
అవునా నేనైతే వెరైటీ వెరైటీ డిషెస్ తిన్న తెలుసా ఆ హాస్టల్ నుండి మసాలా బెండకాయ ఆట అమ్మో మసాలా బెండకాయ కూడా తింటారా
అరే ఉంటది కదండి మీ ఇంట్లో వండరా
ఏ మసాలా మస్త్ మసాలా పెట్టి మసాలా వంకాయ అంటే ఒక మాట మసాలా బెండకాయ కూడా పెడతారా
అంటే మసాలా పెట్టరు దాంట్లో జస్ట్ వేస్తారు
ఏమో అదైతే మొత్తం అది అది ఉంటాయి కదా కొబ్బరిది మసాలా అది అది సేవ్ చేస్తుండే నాగ టే అది చూస్తేనే వాంతింగ్ వస్తుంది చెప్పొద్దు కాని
ఉహుమ్మ్ అట్లయితే నేను ఎప్పుడు కూడా తినలే కానీ ఇదేందో మరి వెరైటీ ఆఫ్ డిష్
ఆ
ఇంకా మా దగ్గర ఏం చేసేది తెలుసా అండి ఆ బగారా వె జ ఎగ్ బిర్యానీ బగర రైస్ మీద కోడి గుడ్డేసి ఇస్తది తెలుసా మీకు ఒకటి హా ఎగ్ బిర్యానీ మాకు మరి హ చికెన్ బిర్యానీ అని అంటారు కర్రీ చేస్తారు రు ఆర ఏమన్నా రైస్ లో కలుపుతరా అదే చికెన్ బిర్యానీ అంటారు చేసా
మాకే బిర్యానీ పెట్
ఆహా మాకు పెట్టిందండి బిర్యానీ మీ దగ్గర బ్రేక్ ఫస్ట్ ఏమేమి ఉంటుండే అండి బ్రేక్ ఫాస్ట్ ఏమేముంటుండే
ఆ బ్రేక్ ఫాస్ట్ బ్రేక్ ఫాస్ట్ లో ఉప్మా ఇడ్లీ అవే ఉంటాయండి
ఏ మీకు ఉప్మా ఇష్ట
అమ్మా నేను తినండి ఉప్మా మా హాస్టల్ది చెప్తున్నా నేను హాస్టల్ లో ఉప్మా దొరుకుతుండే
ఆహా అదే అడుగుతున్నా అక్కడ తింటుండేనా మీరు అని
ఏహే లేదండి ఉప్మా తిన నేను ఇడ్లీ తిన పులిహోర అవి ఏం తిన నేను నాకు ఏం నచ్చవ్ అవి
అవునండి నాకు కూడా ఏం చేస్తే కిచడి కట్టా పాపడు ఉంటుండే కదా అది మేము పిక్కిల్స్ కూడా మా దగ్గర ఆలో లేకుండే పిక్కిల్స్ కూడా ఇది దాసి పెట్టి ది దాసి పెట్టి తీసుకునింటే ఏం టేస్ట్ ఉంటుండే తెలుసా అండి
అవును కిచిడి దానితోటే ఉంటది చే దాన్ దాం తటి మంచిగా ఉంటది అది పచ్చడితోటి తెలుసా
అవును మంచిగుంటది
ఆ
ఏంటండి
ఏమన్నారు
ఆహా మీరే ఇప్పుడేమో అన్నారు కదా నాకు వినపడలేదు అందుకే అడిగినా ఏమన్నారు అని
నేనేమన్నా కిచిడీ దాంతోటి మంచిగా ఉంటది అన్న పచ్చడి తోటి టేస్ట్ బాగుంటది అని అన్నా
ఉహా సరే అండి మరి నేను కొం తర్వాత అయినా చేస్తా బిజీ ఉన్న
ఆ
సరే బాయ్
బాయ్
బాయ్